ఏదిసున్నాలి.
వినిపిస్తుందా అండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడే తిన్నాను.
ఏంటండి.
ఇప్పుడే తిన్నా అండి లైట్ గా నిద్రొస్తుంది.
అవునా ఏం చేస ఏం చేసారండి.
ఆహ్ రసం చేసారు.
నా ఫేవరెట్ అండి.
అంటే నార్మల్ రసం కాదండి అదేదో అంటది మిర్యాల రసం.
ఆహ్ అవునండి బాగుంటుందండి.
ఆహ్ మిరియాల రసం చట్నీ చేసారండి ఫుల్ స్పైసీ ఉంది.
వావ్ నాకు చాలా ఇష్టము అండి.
ఇప్పుడే ఫుల్లుగా లాగించెసి.
వేడి వేడి అన్నం చట్నీ మా పిల్లలు చట్నీ. నేను చెయనా చేయరండి.
మా పిజీలో చేస్తారు. ఎందుకు అండి మీరు ఎందుకు చేయరు పాపం.
ఏమో తెలిదండి.
చేయాలి కదా.
ఏంటండి.
చెయాలి కదా అండి అలా.
ఏమో అండి తెలీదు.
పిల్లని హట్ చేస్తుండ్ర చెప్పండి.
ఆహ్ వాళ్ళన్నీ ఆలోచిస్తే ఇంకా పీజీ రన్ చేయడం కష్టము అండి.
ఉమ్ వరి అదైతే ఘోరం కాదండి.
తప్పదు కదాండి.
తప్పదని చెయ్యరా అండి మీరు.
ఏమో అండి ఇంకా తెలీదు.
ఉమ్.
మీ లైఫ్ లో బెస్ట్ అచీవ్మెంట్ ఏమైనా ఉందా అండి.
నా లైఫ్ లో అచీవ్మెంట్ అంటు ఒకటుంది.
నువ్వ ఏంటండి.
నా లైఫ్ లో అచీవ్మెంట్స్ అంటే అన్ని అచీవ్మెంట్సే.
అంటే ఇది నా లైఫ్ లో బెస్ట్ అచీవ్మెంట్. ఆహ్ ఇది ఇప్పుడు దొరికింది కాబట్టి సరి. పోయింది అన్నట్టు ఎప్పుడైనా అనిపించింద.
ఆహా అనిపించిందండి కొన్ని అనిపించాయి.
ఉమ్. ఎలాంటివండి.
అచీవ్మెంట్స్ అంటే అచీవ్మెంట్సే అండి.
అది తెలుసండి అంటే ఎలాంటి విషయాల్లో.
అంటే మీరే అన్న. అన్నావ్ కద ఇందాక ప్చ్ ఈ టైం లో ఇది పక్కకుంటే. మరీ దక్కదేమో అన్నట్టు అలా అలాంటివి కొన్నీ ఉన్నాయి.
అవునా ఎలాంటివండి అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలర?
ఇంతకి మీరే చెప్పారు కదండి ఈ టైమ్ లో ఇలాంటివి అంటే మనకు దక్కవు అనుకున్నప్పుడు
అంటే మీ లైఫ్ లో ఏం జరిగింది అనేసి అడుగుతున్న అండి?
నాలైఫ్ లోనే జరిగాయండి అవి నాలైఫ్లో నే
ఓకే
మీలైఫ్లో ఏమన్నా జరిగాయండి అవి?
నా లైఫ్ లో అలాంటి మీరాకిల్స్ ఏం జరగలేదండి.
ఇలాంటిది అసలు జరగలేదుగా
లేదండి
మీకు జరిగిన మిరాకిల్ అండి మీకు అది తెలీదా?
హ అది పాయింట్ కరెక్టే అండి.
జీవితమే ఒక ప్చ్ అద్భుతం
ఏంటండి
మానవ జీవితమె ఒక అద్భుతం అండి
నిజమే అండి
అన్ని అద్భుతాలే జరుగుతాయిలెండి.
ఆ కొన్ని కొన్ని జరుగుతాయి. కొన్ని కొన్ని జరగవండి.
ఎందుకు జరగవండి అన్నీ జరుగుతాయి.
మనిషి అనుకుంటే ఏదైన చేయగలరు.
అనుకోవలంతే
ఆ
అనుకోరే
అదే అండి హ్యూమన్ ఫ్యాంటసీ అంటే అట్లానే ఉంటది.
ఉమ్ ఉంటదండి ఏం ప్యాంటసీలో ఏమో
నండి
ఇంకేంటండి వీక్ ప్లాన్స్ ఏమన్న ఈవినింగ్ బయటకిళ్ళడం అలాంటివి ఏమైన్నా ఉన్నయా? హలో హలొ
హ్ ఎక్కడికి లేదండి
ఎక్కడికి లేదా ఏమండి ఏమిండి అలా
అవుండి ఎందుకు బయటికి ఇక్కడికి ఇంటెస్ట్
అండి నా వాయిసు వినిపిస్తుందా?
ఆ ఇప్పుడు వినిపిస్తుందిండి మీ వాయిస్
ఏమైంది బ్రేక్ అవుతుందిందండి
కు
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి అవునండి
ఆ
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి హలో అదే అండి లైఫ్ లో అన్ని అండి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి ఒకసారి చెక్ చేసుకుంటారు.
నట్ ఇంటర్నెట్ వీక్ ఇక్కడ అని చెప్పండి ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తది
ఓకే
అదే ఏదో అచీవ్మెంట్స్ అన్నారు కదా మీఫ్ ఏమన్నా ఉన్నాయా
నా కోసడి ఆ నేను ఊరికే ఉన్నా
అవునండి ఏం జరిగాయండి
హలో
ఏం జరిగాయండి
మీ వాయిస్ లో వస్తుందండి
ఏం జరిగయండి ఏం జరిగడి అలా
నాకు ఒక బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే నేను చేసిన వంటని ఎవరు పేర్లు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా తినేది ఒక అచీవ్మెంట్ అండి నాకు
ఓ గ్రేట్
అవునండి
ఇంకా ఏమైనా
ఇంకేంటండి
ఇంకా ఏమన్నా ఉన్నాయా అచీవ్మెంట్స్
ఆ ఇంకా అంటే అంటే అది ట్వంటీ ఫైవ్ లో కూడా ఒక బెస్ట్ అచీవ్మెంట్ అనేది అని అనిపించింది నాకు
అ
నాకంటే అవతల పర్సన్ కి ఎక్కువ అనిపించి ఉంటుంది అని నా ఫీలింగ్ అండి
అవునండి ఎలాంటి అచీవ్మెంట్ అండి అది ఎలాంటి అచీవ్మెంట్ అండి
లైఫ్ ఈజ్ మిర్కిల్ అని మీరే కదా అండి అని చెప్పింది కొన్ని కొన్ని అట్లా జరుగుతా ఉంటాయండి
అవునండి
ఆ అవునండి ఇంకేంటండి
ఏం లేదండి కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చూస్తున్నా ఏది అవ్వట్లేదు
ఏదాని గురించండి జాబ్ గురించా
ఆ జాబ్ గురించండి
అవునా
ఉ జాబ్ గురించి కాకుంటే మనకి ఏ గురి ఏ దాని గురించింటే చెప్ండి ఇలా ఈ టైమ్ లో మనకి జాబ్ గురించి కదండి ఎక్కువ
అవున అవును అది కూడా నిజమే అండి జాబ్ గురించి ఒక్కటి ఆలోచిస్తే ఆలోచించండి వేరే దాని గురించి ఏ ఆలోచించొద్దండి
ఆ అండి అంతే అండి
వేరే ఆలోచనంచిన కూడా అవేం ఫుడ్ పెట్టావు కదండి
అవునండి ఫుడ్ పెట్టు
అవునండి నిజమేనండి గుర్తుపెట్టుకోవాలండి ఇలాంటి విషయాలు
ఉ ప్రతి
ఆ అండి డబ్బులు సంపాదిస్తే రెస్పెక్ట్ వస్తుంది
ఆ వస్తుందండి
డబ్బు లేకపోతే చిన్నచూపు చూస్తారండి
హ్మ్ చూస్తారండి చాలా చిన్నచూపు చూస్తారండీ డబ్బు లే
అవునవునండి ఇంకేంటండి
ఎలాంటి జాబ్స్కి అప్లై చేశారండి అంటే ఐటీ నాన్ ఐటి
ఆ చేస్తూ ఉన్నానండి వాకింగ్స్కి వెళ్తూ ఉన్నానండి
అవునండి
అవునండి
ఇంతవరకు ఎన్నప్ల చేసారు
ఆ మా ఫ్రెండ్ కొన్ని కొన్ని లింక్స్ పంపించేస్తా ఉంటారు వాట్సాప్లో సో నేను అవన్నీ అప్లై చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటానండి తర్వాత ఇంకా నాకైతే నేను ఇన్ఫర్మేషన్ వచ్చినా షేర్ చేసుకుంటాను అండి ఎందుకంటే జాబ్ విష యం కాదండి
అ
అవునండి
ఇంకేంటండి
చెప్పాలండి మా సైడ్ ఎండ పడుతు అండి ఇప్పుడు
మా సైడ్ ఎం పడలేదు
అవునా ఏం చేస్తున్నారు
జర్దు ఇంకేంటండి
ఆ
ఇంకేంటండి
ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగానండి
ఏం చేయలేదండి ఇప్పుడే తిన్నా నిద్ర పోవాలి ఇంకంత
అవునా
ఆ అండి
ఎందుకండి నవ్వుతున్నారు
ఏం లేదండి ఊర్కే
ఊర్కే కూడా నవ్వుతారా అండి
ఇంకేంటండి
ఆ
ఆ
మీరు ఆకూరలు తింటారా అండి
అండి
అక్కురాలు
ఆకురు అన్నీ తింటా అండి సరే అండి బాయ్
ఓకే అండి బాయ్ అండి